అండి ఎలా ఉన్నావు చాలా కాలమైంది నిన్ను చూసి.
నమస్తే నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావ్
నేను బాగున్నాను ఇంటి వద్ద అంత క్షేమమేనా మరి.
అవునండి అందరు క్షేమం ఏం ఏం విశేషాలు
వచ్చేవారమ్ మా ఊరిలో పెళ్ళి ఉంది అందుకే చీరలు కొనాలని షాపింగ్కి వచ్చాము.
అవునా అయితే పట్టు చీరలు ఏమైనా తీసుకున్నావా.
ఇంకా లేదు నువ్వే మంచి దుకాణం సజెస్ట్ చేస్తావని ఆగాను.
ఇక్కడ దగ్గర్లోనే ఒక కొత్త సిల్క్ హౌస్ ఉంది.
అవునా అక్కడ ఎలాంటి చీరలు బాగుంటాయ్.
అక్కడ కంచిపట్టు ధర్మవరం అలాగే ఉప్పాడ పట్టు చీరల్ చాలా అద్భుతంగా ఉన్నాయి
ధరలు ఎలా ఉన్నాయి మరి ఎక్కువ చెప్తారా ఏమైనా.
ధరలు సహేతకంగానే ఉన్నాయి క్వాలిటీ మాత్రం నంబర్ వన్.
సరే అక్కడికే వెళ్దాం వెళ్దాం బ్లౌజ్ పీస్లకి డిజైన్ వర్క్ చేయించాలా
ఖచ్చితంగా ఇప్పుడు పట్టుచీరలకు మగ్గం వర్ చాలా ట్రెండ్.
అవును ఆరివర్క్ బాగుంటుంది కదా
అవును ఆరివర్క్ లో స్టోన్స్ పెట్టిస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది.
ఎలా పట్టించాలి ఎల్ ఎల్బో స్లీవ్స్ బాగుంటాయా.
అవును ఎల్బో స్లీవ్స్ మీద చిన్న చిన్న బుట్ట బుట్టాలు డిజైన్ డిజైన్స్ చాలా బాగుంటుంది
అవును నెక్ డిజైన్ విషయానికి వస్తే ఏదైనా చెప్పొచ్చుగా.
పడవ ఆకారం లేదా రౌండ్ నెక్ పెట్టించుకో.
నాకైతే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇష్టం ఏమంటావ్ నువ్వు.
బ్యాక్ ఓపెన్ బ్ బాగుంటుంది కాకపోతే మంచి టైలర్ ఉండాలి.
అవును టైలర్ సరిగ్గా కుట్టకపోతే బ్లౌజ్ మొత్తం పాడవుతుంది.
ఆ నాకు తెలిసిన ఒక టైలర్ ఉన్నారు వారు ఫిట్టింగ్ అదిరిపోతుంది.
చాలా మంచిది పెళ్లి చీరలు కదా పర్ఫెక్ట్గా ఉండాలి.
నిజమే జార్జెట్ చీరలు కూడా ఒకటైనా తీసుకోవాలి.
జార్జెట్ చీరలకు చిన్న పళ్ళు బాగుంటుంది కదా.
ఆ పెళ్ళికి వెళ్ళేటప్పుడు భారీ ఆభరణాలు ధరిస్తాం కాబట్టి
అవును చీర సింపుల్గా ఉండే ఉంటేనే బాగుంటుంది
డిజైనర్ బ్లౌజ్ ఉంటే చీరకే అందం వస్తుంది.
అవును ఒకవేళ మనం పట్టు చీరలకు లాంగ్ ఫ్రాక్స్ లా కూడా పట్టించుకోవచ్చు
ఆ
స్థాందా
హలో
ఆ విన్పిస్తుందా అని
పెళ్ళికి వెళ్ళేటప్పుడు భారీ అవరణలు ధరిస్తాం కాబట్టి. హలో
ఆ చెప్పండి
డిజైనర్ బ్లౌజ్ ఉంటే చీరకి అందం వస్తుంది
ఒకవేళ మనం పట్టు చీరలు లాంగ్ ఫ్రాక్స్ లో కూడా
అదతో జో అది మంచి ఐడియా పాత చీరలతో కొత్తగా కుట్టించొచ్చు
కానీ కొత్త పట్టుచీరను కట్ చేయడం నాకైతే ఇష్టం ఉండదు
అవునా అండి
ఆర్గంగ చీరలు చూసావా
హలో అండి
హలో వినిపిస్తుందా అండి
లేదండి
ఆరుగంజా చీరలు చూసావా
హలో
హలో
హలో
సావా అని అడుగుతున్నాను వినిపించట్లేదా
హలో మీ వాయిస్ స్ట్రక్ అవుతుందండి అ
ఇంకేంటి మరి విశేషాలు మీరేమైనా షాపింగ్ చేశారా
ఆ చేసామండి సమ్మర్ లో మా అక్కయ్య గారు పెళ్లి ఉంది
ఆ బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నారండి వాళ్ళు
ఆ షాపింగ్ పక్కనే ఒక టైలర్ తను మంచిగా స్టిచ్చింగ్ చేస్తరు అక్కడ డే కుట్టించుకున్నరండి చాలా బాగా స్టిచ్చింగ్ చేసిరు టైట్ ఫిట్టింగ్
ఓ అవునా ఖర్చు ఎంత అయిందండి మేను కొంచెం వివరంగ చెప్తారా
ఆ అక్కయ్య గారు ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకున్నారు కాబట్టి ఒక బ్లౌజ్ పీస్ కి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నరండి ఓన్లీ వర్క్ కి మాత్రమే
ఓ చాలా తక్కువ తీసుకున్నారండి బాగా కుట్టారా మరి
బాగ కుట్టారండి సిటీలో కదా చాలా తక్కువుంటదండి
నేను షాపింగ్ చేసాక ఆ బ్లౌజెస్ మీకే ఇస్తానండి
ఆ ఓకే అండి పక్కా తీసుకరండి
మీరే దగ్గరుండి కుట్టించాలి చూసుకోండి మరి కొంచెం
ఇంకేంటండి విశేషాలు పెళ్లి పనులు ఎలా స జరుగుతున్నాయి
ఆ ఎక్క జరుగుతున్నాయిడి బాగా జరుగుతున్నాయి ఇవాళ షాపింగ్కని వచ్చాము మీరు ఇక్కడుంటరని తెలిసి మీకు ఫోన్ చేశాను
ఓకే
పెళ్ళికి తప్పకుండా రావాలండి మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను మీకు
ఓకే అండి ప తప్పకుండా వస్తాము
రిసెప్షన్ కి ఏసారి కొంటే బాగుంటుందండి ఏమైన చెప్తారా మీకు అంటే మొన్న అయి అయింది కదా మీ ఇంట్లో ఒక పెళ్ళి మీరేం కొన్నారండి సారీ
మేము కంచుపట్టు లో కొన్నామండి చాలా బాగుందండి
ఎవరు కట్టారు పెళ్ళి కూతురిని ఎవరు రెడీ చేశారు ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ ని పెట్టారా మీరే రెడీ చేసారా
మేకప్ ఆర్టిస్ట్లు వచ్చారండి బాగా రెడీ చేశారండి చాలా ఖర్చు అయిందండి.
అవునా దానికి ఎంత ఖర్చ అయింది.
అక్కరికి ఫైవ్ థౌజండ్ తీసుకున్నారండి అట్లా ఇంట్లో ఫోర్ ఫైవ్ మెంబర్స్ దాకా చేయించుకున్నారండి.
అవునా. అవును పెళ్ళికొడుకి ఏం చేస్తాడు ఏం ఉద్యోగం ఉంది.
సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సోఫ్ట్వేర్
అవునా మరి కట్నం కానుకలు ఏమి ఇచ్చారేంటి?
ఆ ఇచ్చామండి ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఆ ఆ ఇరువై తులాల బంగారం
అంతేనా మేము ఇక్కడ ముప్పై లక్షలు పెడుతున్నాము ఒక కార్ ఇస్తున్నాం. ఒక ఇల్లు ఇస్తున్నాం అసలు
అంటే ఇద్దరికి సాఫ్ట్వేర్ జాబ్ ఉందనేషి కొంచెం తక్కువలో చేసుకున్నారండి వాళ్ళు
అవునా అబ్బాయి మరి మంచి వారేనా ఎలా ఎవరు చూసారు సంబంధం
ఆ చుట్టాలే చూసారండి చుట్టాలబ్బాయే చుట్టాలే చూసారు
ఈ మధ్యలో ప్రేమ పెళ్లిలు ఎక్కువ ఐపోతున్నాయి అదేమైన మీ ప్రేమ పెళ్లియా పెద్దలు చూసిన పెళ్లియా అని అడుగుదామని
అదేం లేదండి పెద్దలు చేసిన పెళ్ళియే
ఇంకా అన్ని బ్లౌజెస్ ఒకటే దగ్గర ఇస్తే టెన్ డేస్లో కుట్టిస్తారా అండి మరి
ఆ పక్కా అండి కుట్టిస్తారండి.
లేట్ ఏం అవ్వదు కదా?
ఏం లేట్ అవ్వదండి మనం కొంచెం అడ్వా మనం కొంచెం అడ్ అడ్వాన్స్గా మనీ ఇస్తే వాళ్ళు పక్కా కుట్టిస్తరండి.
ఓ అవునా మనీదేముంది లేండి ఇచ్చేస్ మొత్తం పెళ్లి ఖర్చులు ఎంతో అవుతుంటయి. బ్లౌజుల్ దగ్గర పెట్టమా గనీ
మనం మనీ ఇవ్వకుండా టెన్ డేస్ లోపు కావాలి అంటే వాళ్ళు కొంచెం లాగ్ చేస్తరండి మనం అడ్వాన్స్గా మనీ ఇచ్చినాం అనుకోండి కొంచెం ఫాస్ట్ గా కుట్టేస్
అవ్ నా బాగా చెప్తున్నారు బాగా కుట్టాలి మీరు చెప్పండి కొంచెం బాగా కుట్టమని ఓకేనా
తప్పకుండా చెప్తను
ఇంకా మీ ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా అండి.
ఆ బాగున్నారండి మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా అందరు
హా బాగున్నాం.
మరిక్ వెళ్ళలేదా మీరు పెళ్ళికి
వెళ్తాం షాపింగ్ కోసం వచ్చాం కదా పెళ్ళి
ఓకే ఓకే
ఉమ్
మరి మీరేం తీసుకుంటున్నారు షాపింగ్ లో సారీయా డ్రస్సా
నేను శారీ కట్టుకుందామనే చూస్తున్నాను ఇంకా పెళ్ళి పెళ్లికూతురికి చూడడమే సరిపోతు నేను ఎక్కడ చూసుకోవాలి షాపింగ్ నేను ఎప్పుడు చేయాలి.
ఓకే మీరు మళ్ళీ ఒక రోజు సపరేట్ గా రావాల్సి వస్తుందేమో అండి మీ
ఆ అంతే అండి వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకొని ఎల్తా అండి.
ఓకే అండి ఆ ఓకే అండి తప్పకుండా అది అచ్చేస్తాం. మరి ఎలా తీస్కుందాం అనుకుంటున్నారు?
పట్టు చీరలోనే తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే పెళ్ళి కదా పట్టు చీర అవుతే బాగుంటుంది బాగ కనిపిస్తమని
చాల మంచి ఐడియా అండి చాల మంచి ఐడియా అండి బాంట పట్టుశారి
బ్లౌజ్ కి ఏమైన డిజైన్ చెప్పొచ్చు కదా అండి అలానే జ్యులరీ గురించి గుడ మంచిగా ఏమైనా చెప్పండి కదా
ఆ పెళ్ళికి ఎళ్ళేటప్పుడు భారీ ఆభరణాలు ధరిస్తాం కాబట్టి డిజైనర్ డిజైన్ బ్లౌజ్ ఉంటే చీరకి అందం వస్తుంది సో అట్ల
మీర్ చెప్పేది నిజమే
ఆ
సరే అండి మళ్ళీ వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తా అండి ఓకేనా
ఒకే అండి ఒకే
సరే అండి మరి ఉంటాను నేను
ఆ సరే అండి